హలో బావున్నారా?
ఆ బాగున్న. నువ్వు బాన్
ఆ బావున్నాను.
ఏం చేస్తున్నావు? ఏం లేదు ఇప్పుడే
ఏంటి
తింటాన్న.
ఆ నేను తినేసి నిద్ర వస్తాంది ఎందుకో బాగా. మ్ నిద్దరోచ్చేదట్లుంది కానీ యాడ నిద్రపోన్ నేను.
అవును నువ్ డే టైమ్స్ పడుకోవు కదా?
అంటే డే టైమ్స్ నేను పనుకున్నాన్ అన్ నిన్న అయితే గిన ఎందుకో మరి, ఆ నిద్ ద్దరు రాదు. నిన్న మామూలుగా టెన్ థర్టీకే పనుకున్నాను ఒక టువెల్ వరకు ఏమో నాకు నిద్రే రాలేదు అసలు.
అయ్యో
ఎందుకో అసలు ఏం అర్థమే కావడంలా
నాకు కూడా అంతే మధ్యాహ్నం పడుకుంటే నైట్ సరిగ్గా నిద్రే రాదు తెలుసా
అవునా
మ్ టూ వరకు అట్ల నిద్రే రాద్ సరిగా
టూ వరుకు అట్ల నిద్రే రాద?
మ్
మ్ అంతేలేండి మరి. ఇంకేమన్ని మరి విశేషాలు?
చెప్పాలి అవునా ఈ అంటే ఈ సెమ్ రిజల్ట్స్ ఇంకా వస్తాయి కదా ఇందకు తొందరలోనే.
ఆ వస్తాయి. ఇంకా ప్రగతి రినివల్ కూడ మేము అప్పుడు చేపియల్ల.
అప్పుడేనా
మ్ మెసేజ్ వచ్చిండా. ఇంక రిసల్ట్స్ వచ్చిన తర్వాత చేయిపిద్దాంలే అని,
అంతేలె
మ్ ఎందుకంటే ముందువే అన్నమాట ముందు, అప్పుడు రెనివల్ చేసిండేది
ఆ
ఇంకా మళ్ళీ ఆ మార్క్సే పెట్టకూడదలే అనేసి
అంతేలే ఉ
ఉమ్ అది ఇప్పుడు ఎన్నోస్తాయో అబ్బా కొద్దిగ ఒ రకంగా వస్తేనే
ఉ సిజీపిఏ తగ్గుతే ఏం కాద ప్రగతి పడుతదా
ఆహా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలంట
అవునా
ఉ
ఉమ్ మీకు ఎంతుంది
నాకు ఎంత ఉందంటే ఎయిట్ పాయింట్ నైన్ అట్ల ఉందండి
అవునా
ఉ
ఉమ్ ఏం కాదులె పెరుగుతది గాని
ఆ అదే నేను అన్న కున్న ఇంకేదో అట్లా ఓ రకంగా ఉంటే ఈ స్కాలర్షిప్ కన్నా ఉపయో పడుతుందిలె అనేసి
అంతేలె స్కాలర్షిప్ చాల హెల్ప్ చేస్తది గదా
అవును చానా ఇంక త్రీ ఇయర్స్ది అప్పుడు నాకు
ఆ
ఇంక మామూలు ఏదో ఒకటి దానికి ఖర్చులు ఉంటాయి ఈ జేవిడిది కూడ మనకి ఆ పూర్తిగ ఒక త్రీ ఇయర్స్ పన్నా ఒక ఇయర్ది మనమే అన్న కట్టుకుంటాము
కదా హు
ఉ
నది అయితే అసలు పన్నే లేదు
అవునా
లాస్ట్ కి ఏం చేసారో
హు
ఎందో ఇ అంత కాలేజ్ ఫీజులు తలకాయ్ నొప్పి కద
కాలేజు
పీజులు అంత తలకాయ్ నొప్పి
ఆ అసలు
హు
అదేదో అది ఇగ సీట్ వస్తుందనే కదా మనం ఇంత దూరం వచ్చిండేది అవి పడుకోకుంటే ఎట్లా ఉమ్
పీ ఎంబర్స్మెంట్ వాళ్ళు వేస్తే వేస్త అంటేనే
మనం ఇంత దూరం వచ్చిండేది ఆ నేనైతే అండి వచ్చిండది మళ్ళీ డబ్బులు కట్టాలంటే నేను అసలు వచ్చేదాన్ని గుడా కాదు
నేను గుడ అంతే
ఉమ్ యానండి చెప్పండి ఉమ్ మిడిల్ క్లాస్
కడుతున్నాము ఇప్పుడు
ఆ హాస్టల్ ఫీ ఇంగా హాస్టల్ది కూడా ఒకేసారి కాకుండా నెల నెల కాబట్టి కొద్దిగా వాళ్ళక ఏం అనిపిదు అంతగా
ఆవును ఉమ్
ఇంకా ఒకేసారి కట్టాలండి చాలనే వస్తుంది
ఉ
హూ ఇంకా ఏమండి మరి మీరె చెప్పాలండి
అవును మరి ఎగ్జామ్స్ ఎట్ల రాష్నారు
ఎగ్జామ్స్ ఆ ఏదో అట్లా అన్నీ రాసినాము
ఉమ్
ఫస్ట్ది ఇదబ్బా ఫస్ట్కి చ మనకి ఏదో పెట్టింది డీసీ దే ఆ డీసీ చి డిఎస్పి
డిఎస్పి
ఆ అది ఏందో ఎత్తిపోయింది అసలు
అందరిది అదే పని కదా అదే సిట్యుయేషన్ ఉ
అది అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఒక క్వశ్చన్ వచ్చింది
ఆవున్
ఒకొక వ్యూ ప్రాసెస్ కరెక్టే కనీ వాల్యూస్ ఫుల్ రాంగ్ వేస్తుండు ఈనైతే
ఉహ్హు నేనైతే ఏం రరాసినానో నాకే గుర్తుకులేసలు
అవున ఇంకా నాకు అది ఎందుకో డౌట్ కొడతతాండ క్వశ్చను దాని కిందది అట్లా రాసినా కాబట్టి సరిపోయింది అది రాయికోకుంటే పన్నెండు మార్కులు వెళ్ళిపోయి పోయ్యేది
అయ్యో నేను ఎందో అట్లా రస్నా అన్నీ ఉ
ఉ
ఏదో ఒక ఏదో ఒకటి అదే రాసిన వేస్తారు కదా దానికన్నా మార్క్స్
ఆ అంతేలేండి ఇంకా అండి మరి విశేషాలు
బాగా రాసండేది అయితే నేను విల్ యస్ ఒకటి బాగా రాసిన
విఎల్ఎస్ఐ అదా
ఉ
నేను అది డైగ్రామ్ వేసాను స్కెచెస్తో అది ఎలాగో తెలుసా వేరే పిల్ల మా క్లాస్లో
ఉ
అ పాప ఆ పిల్లకి పిల్లి అంటే ఇష్టం అనమాట
ఒహో
ఆ పిల్లకి నాకి ఆ పిల్ల వచ్చేసి స్కెచెస్ తీసుకవోయిందా ఎగ్జామ్ రాస్థాండా నేను గెట్ గట్టిగా ఇంకా చెప్పిండ అనమాట ఎగ్జామ్ అయిపో నిధి అయిపోతానే నాకు కు అవి ఇచ్చేసి వెళ్ళు అని
ఉ
ఇంగ అందుకు ఆ పిల్ల రాస్తా అంటే సిరి అని అన్న గట్టిగా
అవునా
ఆ అంటే ఊరికే ఒక రకంగా చిన్నగానే లే
ఆ
మళ్ళీ ఆ పిల్ల అంటే మళ్ళీ మరిచిపోతుంది కదా అట్లే పోతే ఇబ్బంది
అంతేలె
ఆ మళ్ళీ ఇంకా వెళ్ళేటప్పుడు ఇచ్చి నాకు స్కెచెస్ ఇచ్చి వెళ్ళిపాయా ఆ స్కెచెస్ కూడా నా దగ్గర ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి
అవునా నేను కూడా తెలుసా ఆ స్కెచెస్ పెన్ తీసుకోలేదు వేరే పాపకి చెప్పినా నేను నాకు ఇవ్వు నీది నీది అయిపోతానే అని చెప్పి
ఓ అంతే లేండి
ఎగ్జామ్ టైమ్ లోనే అడిగిన ఆ ఇంకా మేడం ఏమనలేదు ఆ అంటే వేరే సెక్షన్ పాప
ఈ సెక్షన్ వాళ్ళు
ఆ ఈ సెక్షన్ వాళ్ళు నా వెనకాల కూర్చున్నా కూర్చొనింటే ఇంకా వాళ్ళతో ఉంటే తీస్ కొని వేస్తె బలే ఉండింది తెల్సా బుక్స్ అంద బుక్ క్లేట్ అంతా కలర్ కలర్లు బాగా అనిపించావి వెల్సే ఎగ్జామ్ ఒకటి
ఎల్ఎస్ఏఐ ఎగ్జామా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎంబడి అని అంట కదా
అహ ఎదో అట్ల మీ ఫెవరెట్ సబ్జెక్ట్
నా ఫేవరేట్ సబ్జెక్టు తెలుగు
అవునా
ఆ అంటే నాకు అంతా ఏం రాదు ఇట్లా బాగా చూసి చదవడము ఏమంటే తెలుగు ఎట్లా అంటే నేను పొయమ్స్ ఒకటి నేర్చుకుంటా అండి భావము అంతా నాకి అ నాకు నోటికోచ్చిండేది రాసేసి వస్తు అండి అట్లా
హ
ఇగ క్వశ్చన్స్ అయితే చెప్పకుండా అసలువు ఊరికే హెడ్డింగ్స్ పెట్టి యాది పడితే అది రాసేస్తా అండి నేనైతే
అవును మ్ నేను కూడా అందే తెలుగు బాగా వస్తుంది అప్పుడు
ఆ బాగోస్థాండే ఇగ గ్రామరు ఒకటి అట్లా చూసుకుంటంటి మీ అవేమి సందులు అర్థాలు నానా అర్థాలు ప్రకృతి వికృతి ఉంటాయి కదా
అవును మ్
విభక్తులు అన్నట్లు అవన్నీ ఇంత బాగుంటాన్న అప్పుడే
కదా మ్
మ్ తెలుగు అయితే బాగా ఇష్టముండిండే మళ్ళీ ఆ తర్వాత ఇంగ తెలుగు లేకపోయిండలే
మ్
ఈ తెలుగు బదులు ఇంకా ఇది ఉండె
బాగుంటుంది తెలుగు
ఆ బాగుంటుంది నిజం
అది ఎగ్జామ్ లో కూడా ఎక్కువ దానికే స్కోర్ ఎక్కువ వచ్చేది
ఆ తెలుగులో మళ్ళీ ఆ ఇంటర్లో మేము తెలుగు బదులు తెలుగు ఉండే
ఉ
అలాగే ఇంకా సంస్కృతం ఉందా హిందీ కూడా ఉంద
అవున
ఉ అప్పుడు మేము సంస్కృతం తీసుకోనింటిమి
ఆహ
అంటే చాలా మంది చెప్పారా దాంతో బాగా స్కోర్ చేయచ్చు అని
ఆ
ఇంక అందుకు అది తీసుకొనింటి మీ పర్వాల మంచిగానే స్కోర్ చేసినాం ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నైంటీ నైన్ నైంటీ నైన్ వచ్చినాయి
ఉ ఇంకేంది
ఆ అంటే నిజంగానే అప్పుడు అనుకోనింటి నిజంగానే స్కోరింగ్ చేయచ్చలే అనే అది
హ అవును అంతేలే
అవి కొత్త పదాలు కదా ఒక వన్ వర్డ్ ఆన్సర్ లాగే ఉంటాయి కొన్ని
ఆ
ఇంకా భావాలు ఉంటాయి చూడండి దానికి లాంగ్ ఆన్సర్స్ దాని
అవును
దానికైతే గిన మంచిగా తెలుగులోనే అర్థం ఇట్లా రాయచ్చనమాట తెలుగులో రాసి మేము మధ్య మధ్యలో సైడ్ హెడ్టింగ్స్ సంస్కృతంలో పెడతా అంటిమీ
ఉ
బాగుంటుండే అది నాకు
సందులు కూడా కదా మళ్ళీ సవర్ణ దీర్ఘ సంది
హా
అ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనచో అది సవర్ణ దిర్ గా సంది అవును
అవును అ మీకు బాగా గుర్తు కూడా ఉన్నాయి కదా అవి
కొన్నీ కొన్ని గుర్తున్నాయి అంతే
ఆ సందులు సమాసాలు మేము అప్పుడు ఏమంటా మండి సందులు సమోస సాలు అంటాటిమి
అవునా
హు ఎంతైనా అప్పుడు చదువేవేరు
కదా హ్మ్
కదా ఓకే అండి మరి
సరే అండి బాయ్ ఆ